హలో
ఆ అక్క చెప్పండి.
ఏం చేస్తున్నారూ రా
ఏం లేదక్క.
అయింద డిన్నర్ అయింద
ఉమ్ అయిపోయింది మీరు చేసారా.
ఆ చేసాను.
ఉమ్
ఏం చేస్తారూ రా మీరు క్వాలిఫికేషన్ ఏంటి.
ఏంటక్క
మీ కాలి కాలిక్వేషన్
హలో
ఆ ఏం చదువుతున్న రా
బి ఫార్మసీ చేస్తున్నాక్క థర్డ్ ఇయర్ ఇప్పుడు
ఆహాగ
ఆ
నాది ఎంఎస్సి కంప్లీట్ అయ్యిన్ది
ఓకే
ఇంకా ఫర్దర్ ఏం ప్లాన్ చేస్తున్నావు స్టడీస్ లో నేను పిజి ఎంఎస్సి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లో చేశాను
ఆ
బిఎస్స బయోటెక్నాలజీ అక్కడ వరంగల్ వాగ్దేవిలో చేశాను
ఓకే
మీరేం ప్లానింగ్ లో ఉన్నారు ఫర్దర్ గా
నేను ఇన్ఫార్మ్ చేసేసుకుని తర్వాత లేదంటే మెడి క్కల్ కోడి
మెడికల్ కోడ్కి వెళ్ళిపోవడమేనా నేను ఇప్పుడు మెడికల్ కోడ్ంగ్కిి కొంచెం అదే ప్లానింగ్ లో ఉన్నారా కొన్ని ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి కదా
అవునవును
ఉ అదే
సిపిిఆర్ అనేసి అవును కాకపోతే వాటి బుక్స్ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి కాస్ట్
ఫ్రెం ఉంది ఒక ఒక అమ్మాయి చేస్తుంది అందులో ఒక టూ ఇయర్స్ ఇందులోనే గట్టిగా ప్రిపేర్ అయ్యామ అంటే ఇంకా బాగుంటది కదా అని
ఉ అవునవును
అదే మీకు ఇంకా ఇది ఫార్మసీకి కూడా పెట్ట ఛాన్స్ ఉంటుంది కదా
అ అవును ఫార్మ సికి ఫార్మా ఇష్టకి
ఉ
ఛాన్స్ ఉంటది
అదే
హ
బాగుంటుంది ఇంక ఫ్యూచర్ అందులో కూడా
శాలరీ కూడా బానే వస్తుది
ఒక హాస్పిటల్ కి లింక్ పై మెడికల్ షాప్ మెయింటైన్ చేసినా బాగుంటుంది ఆ చాలా బాగుంటుంది హాయిగా కూర్చొని చేసేసుకోవచ్చు అవును ఇప్పుడు డాక్టర్స్ కి హాస్పిటల్స్ ఇంకా ప అయిపోతేా
ఆ
ఇంకాడా ఇప్పుడు స్కూల్స్ పిల్లలు కొంచెం సిబిఎస్ఈ అని స్టేట్ సిలబస్ అని ఉంటా ఉంది కదా
అవును
ఏది బెటర్ అంటారు పిల్లలకి చిన్నప్పటి నుండి ఏది ఎందులో పెడితే బెట్టర్
నేనుతే సిబిఎస్ త అనుకుంటున్నా కాకపోతే దాని సబ్జెక్ట్స్ కొంచెం టఫ్ ఉంటాయి అనేసి విన్నాను నేను మళ్ళీ చిన్నప్పటి నుంచి సిబిఎస్ఈఏ వేసి మళ్ళీ ఇంటర్ లో చేంజ్ అవ్వడం అట్ల అయితే కూడా కష్టం అయితది వాళ్ళకి
హ్మ్ హు అంటే చిన్నప్పటి నుండి సిబిఎస్ఈ లేకుండా ఇంటర్కి వచ్చాక ఆల్మోస్ట్ సంత సిబిఎస్ ఏ అయితది కదా
లేదు స్టేట్ లో ఉంటంది కదా ఇంటర్లో సిబిఎస్ఈ నార్మల్ తక్కువుంటది
హ్మ్ హు అవును స్టేట్ సిలబస్సే బెటర్ కదా అట్లాంటప్పుడు మరి వాళ్ళని చిన్నప్పటి నుండే అంతస్ స్ట్రెస్ చేసి పాపం ఇబ్బంది పెట్టి టఫే ఉంటున్నయి ఇప్పుడు మా పిల్లలకి చూస్ సౌనాన్ గదా మనము ఎయిత్, నైన్త్ స్టాండర్డ్ లో చదువుకున్న ఇప్పుడు వాళ్ళకి థర్డ్ ఫోర్త్ లోనే ఉంటుంది.
అవునవును ప్లస్ ఇంకా వాళ్ళకి స్కూల్ కూడా ఎంత అసలు ఆ కాలేజ్ ఫీ స్కూల్ ఫీ ఇదైతే చాలా తీసుకుంటున్నారు అసలు నర్సరీకె
అవును డొనేషన్లంటా ఎంతో డొనేషన్లు డొనేషన్స్ కట్టుకుంటూ పిల్లలకి లక్షల్ లక్షలు పోయాల్సి వస్తుంది. ఇప్పుడే అంత చ అంత పెట్టినా మనము అంత పర్ఫెక్ట్ ఇగ స్టడీస్ వస్తాయి పిల్లలకని గ్యారంటీ లేదు కదా వాళ్ళ ఎక్కడ స్ట్రెస్ అయితారో అని అది ఒక ఆలోచన
హ్మ్ కొన్ని కొన్ని స్కూల్స్ లో చాలా అంటే చాలా ప్రెజర్ పెడతారు చదవండి చదవండి అనేసి కొన్ని కల్చరల్ యా క్ట్విటీస్ కూడా నేర్పించాలి.
హ్మ్ అంతే గదార ఇప్పుడు వాళ్ళకు ఎందులో టాలెంట్ ఉంటే
అవును మనం చిన్నప్పనుంచి ఎదొ ఒకటి నేర్పిస్ స్తా ఉంటే వాళ్ళు దేంట్లోనో ఒక దాంట్ల వాళ్ళకి ఇంకా ఆటోమేటిక్గా ఒక ఇగ పట్టి హ్మ్ ఇంట్రెస్ట్ వస్తది.
అదేయి ఇంకా అందులోనే ఇప్పుడు వాళ్ళ కు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మనము తెలిసిపోతది కదా మనకు దాన్ని బట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంట ఉంటాంటే ఇంకా వాళ్ళకు స్ట్రెస్ అనిపియదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదే కాబట్టి లేదు నువ్వు వాళ్ళకు
మనం చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటేనే వాళ్ళు ఇప్పుడు నేర్చుకోగలుగుతారు ఫ్యూచర్ లో చెయాలి ఇది నేను నేర్చుకున్నా కదా ఇది నేన్ కంటిన్యూ చేస్తను అనేసి అనుకుంటరు. మనం కూడా నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్ లో అసలు ఏం చేసుకోలేరు. స్టడీ మీద కూడా ఇంట్రెస్ట్ పోతది మెయిన్గా నయితే ఫోన్ ఇవ్వోద్దు అసల్
అవును మా ఇంట్లో అసలు ఫోన్ ఇవ్వము పిల్లలకి లేదు ఉంటే కొంచెం ఎగ్జామ్స్ అట్లా అయిపోతే కాసేపు టీవీ అలా పెట్ ఉంటారు.
కనీ కొందరు ఎలా ఉన్నారంటే చిన్న పిల్లలే మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటది. నర్సరీ ఫస్ట్ ఫోన్ ఇస్తనే తింటా అంటున్నారు
అవునవును అట్లాంటి స్టేజ్కి వచ్చేసింది పిల్లలు ఎడిట్ అయిపోయారు బాగా ఫోన్స్ కి ఆ ఫోన్ పట్టుకొని తింటే అవును ఫోన్ పట్టుకొని తింటే వాళ్ళు ఏం తింటున్నారు ఎట్లా టేస్ట్ ఇది ఉందా అది అనే ఫీలింగ్స్ ఏమి ఉండట్లే వాళ్ళకి అసలు ఏదో చెత్త తినేస్తున్నట్టు తి
దరు ఏమనుకుంటారంటే కొందరు ఏమనుకుంటారంటే ఫోన్ ఇస్తే ఏదైనా ఒకటి పెడితే తినేస్తారు అని అనుకుంటారు
ఆ
ఫస్ట్ వాళ్ళకి అలవాటు చేయాలి అంటే వాళ్ళకి టేస్ట్ తెలియాలి కదా వాళ్ళు చూడాలి కదా ఏం పెడుతున్నాం ఏం తింటున్నాం అనేసి
ఏది టేస్ట్ ఉంది ఏది టేస్ట్ లేదు అనేది వాళ్లకు ఆ
వాళ్ళు చూస్తేనే వాళ్ళకు అర్థం అయితది
అవును మన ఏదో ఫోన్ ఇచ్చేసేది నోట్లో కుక్కేయాచ్చు అనుకుంటాం గాని అది ఇంకా చాలా డేంజర్ వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దిీ కూడా వాళ్ళకు అవును ఏమి ఇంకా అర్థం కాదు తర్వాత తిన ఫోన్ లేంది తినలేము అనే స్టేజ్కి వచ్చేస్తారు వాళ్ళు ఇంకా ఫోన్ ఇస్తేనే తింటాంనే స్టేజ్ కు వస్తారు
ఉ
అలా చాలా సఫర్ అయిపోతున్నారు చాలా మంది పిల్లలు
అవును ఈ మధ్య ఇన్ వాళ్ళకి వాళ్ళు అసలు బిజీ ఉంటారో లేదో తెలిదు గాని పిల్లలలకు మాత్రం ఫోన్ ఇస్తారు వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు ఇంక్ ఇంకా వాళ్ళు ఫోన్ చూడ్డం గానీ ఏదో ఒకటి చేస్తా ఉంటారు
అదే కా సతా ఇస్తున్నారు పిల్లలు అనేసి ఏడుస్తున్నారు అని ఇక ఫోన్ ఇచ్చేస్తే క కంగా అయిపోతారు కదా అని కొంతమంది పేరెంట్స్
కానీ ఇప్పటి నుంచే ఫోన్స్ ఇవ్వడం మళ్ల వాళ్ళ ఐస్ కి కూడా బా ఐస్ కి ప్రాబ్లం అయితది అలా గే బ్రెయిన్ కి కూడా ప్రాబ్లం అయితది మనం మనం అంటే కొంచెం
అవును
ఆ నర్వస్ సిస్టమ్ అనేది కూడా ప్రాబ్లమ్ వస్తది
ఉ అదే మయిన్గా ఇంక్ ఏంటంటే ప్రాబ్లమ్ ఇప్పుడు వన్ టూ ఇయర్స్ లో లోపలనే టీవీలు మొబైల్స్ చూపించాంనుకో అదే అడిక్ట్ అయిపోతారు వాళ్ళు మొండిగా తయారవుతున్నారు అంట కొన్ని సర్వేలలో
అంటే అదే ఏజ్ లో కదా వాళ్ళు ఏదైనా నేర్చు కునేది వాళ్ళకి మనం టీవీ చూపిస్తే అదే ఇగ మైండ్ లో ఫిక్స్ అయిపోత్ తారు నేను రోజు టీవీ చూడాలి అనేసి వన్ టు త్రీ ఇయర్స్ లోపు వాళ్ళ అదే వాళ్ళకి అదే స్టేజ్ లెర్నింగ్ స్టేజ్
లెర్నింగ్ స్టేజ్ ఏదున్నా మంచే కావచ్చు చెడు కావచ్చు ఇంకా అదే స్టేజ్ లో వాళ్లకు మైండ్ లో ఫిక్స్ అయిపోతాది
ఉ నేను ఇదే చెయ్యాలి నేను ఇదే వర్క్ చేయ్యాలి ఇదే అవును మనం ఈ చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక కల్చరల్ యాక్టివిటీ లేదంటే డ్రాయింగ్ గాని ఏదో ఒకటి ఇంకా ఇస్తా ఉంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఫోన్ కి మాత్రం దూరంగా ఉంచాలి
అవును
ఉ
ఫోన్ అడిక్షన్ అసలు పెట్టకూడదు పిల్లలకు ఫస్ట్ నుండే వాళ్లను బిజీగా ఉంచాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్
ఇప్పుడు అంతే ఎందుకు మనల్నే ఎగ్జాంపుల్ తీసుకోండి అక్క మనమే ఈ ఫోన్స్ ఒక చూస్తా ఉన్ టం అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ లేవగానే ఫోన్ చూస్తాం
అదే కదా ఇప్పుడు పేరెంట్స్ చూసుకుంటా ఉండి పిల్లల్ని చూడకూడదు అని అనడం కూడా కరెక్ట్ కాదు కదా అని వాస్త ఉంటది కదా న్యూధు మనం ఎంత అవాయిడు చేస్ తే వాళ్ళు కూడా అంత అవాయిడ్ చేసేస్ తారు ఫోన్స్ ని ఫస్ట్ పేరెంట్స్ కంట్రోల్లో ఉండాలి ఆ ఇంకా వాళ్ ఇన్వాల్వ్ అయిపోవాలి మనము
ఉ
వాళ్లేం చెప్
అప్పుడప్పుడు వాళ్ళని పా అమ్ము పార్కి తీసుకెళ్ళడం బయటకి తీస్ కేళ్ళినం ఊరికే ఇంట్లో ఉంటే కూడా వాళ్ళకి అసలు వై వాళ్ళకి బయట ఏమి ఉంటది అని అవి తెలిదు కదా
అవును అవును ఇదే లోకమేమో అనుకుంటారు ఇంకా
ఉ
హు
వాళ్ళని బయటికి తీసుకెళ్తా ఉంటే వాళ్ళ బ్రెయిన్ కూడా కొంచెం బ్రీఫ్ ఫ్రష్అయి తదిబయట ఫ్రెండ్స్ ఉంటరు చిన్న పిల్లలు ఇట్లా చేస్తా ఉంటే
అదేరా ఇప్పుడు స్కూల్స్ ఎంత స్కూల్ బిల్డింగ్స్ ఎంత కంజెస్టెడ్ గా కడుతున్నారు కనీసము ప్లే గ్రౌండ్ కూడా లేకుండా పిల్లలకు ఫిజికల్ ఆక్టివిటీస్ లేకుండా చాలా ఇరుకు ఉమ్ మెయిన్ పిల్లలకు కనీసం వన్ టు టూ అవర్స్ అయినా ఫిజికల్ యాక్టివిటీ లే ఉండాల్సిందే కంపల్సరీ
కా కనీసం ఒక సిక్స్ క్లాస్ త్వరికి సెవెన్ నుంచి స్టడీ అయినా కూడా సిక్స్త్ క్లాస్ వరికి ఆ ఇగ త్రి వర్ కి స్కూల్ అయినా కూడా ఫోర్ త్రి టు ఫోర్ థర్టీ ఎట్లయినా ఫోర్ థ ర్టీ వరకి స్కూల్ ఉంటంది కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ ఆడుకోడానికి మంచిగా గేమ్స్ గానీ ఏదైనా డ్యాన్స్ కానీ వాళ్ళకు ఆ టైమ్ లో ఇచ్చారనుకొండి వాళ్ళ మైండ్ కూడా కొంచెం ఫ్రెష్ అయితది మార్నింగ్ అంతా వాళ్ళు చదువుకొని రాసుకొని క్లాసెస్ విని అందులోనే ఉంటారు ఉ
నేవు స్కూల్స్ లో కూడా కొంత ప్లే గ్రౌండ్ ఉండి కాస్ ఒక వన్ అవర్ అట్లా గేమ్స్ అడించడం అలా చేస్తే కూడా వాళ్ళు ఓకే రా అ ఓకే